వినిపిస్తుందం
ఆ
ఆహ్ వినిపిస్తుదండి బాగున్నారాండి. ఆహ్ బాగున్నామండి. ఏం చేస్తున్నారు భోజనం అయిందా. లేదండి ఇప్పుడే బయటకి వెళ్ళిసి వచ్చాను కదా టూ థర్టీకి అలా తింటాను. అవునా. మీది అయిందా అండి.
ఆహ్ ఇప్పుడే వంట చేస్తున్నా అండి.
అవునా.
ఉమ్.
ఓకే ఓకే అండి వన్. అట్ట ఏం లేదు ఇంక ప్రజెంట్ ఏదో ఒకటి వస్తుంది తినాలి.
ఉమ్.
టూ థర్టీకి కదండి.
ఈ రోజు ఏంటండి మీ హాస్టల్ లో స్పెషల్ మరి.
హాస్టల్లో ఈరోజు ఆహ్ ఎగ్ పెడుతారండి.
ఎగ్గ బాయిల్డ్ ఎగ్గా లేకపోతే ఫ్రై చేస్తార అండి.
బాయిల్డ్ ఎగే పెడతారండి. అవునా తింటారా మరి ఈ రోజు. ఉహు ఇంకా మంగళవారం అని తింటారో తినరో అని. ఏంలేదు. అవునా మీరు ఉపవాసాలు ఏమైనా ఉంటార అండి. లేదండి త్రీ సిక్స్టీ ఫైవ్ కాదు మా మూడు వందల అరవై రోజులో ఏం తినము. ఒక్క రోజు మాత్రం ఉంటాము. ఏది శివరాత్రి రోజా అండి. అవునా మిగిత పండుగలకు అన్నింటికి తింటారా. అవునా తింటారా అండి. ఇంటికెళ్తే తినము ఆహ్ ఆ రోజు ఉన్న పరిస్థితి బట్టి చూసి. తిందమంటే ఫ్రెండ్స్ తిని రావడమే అంతే. ఉమ్ మీ అమ్మగారు తిడుతారు కావచ్చు పండుగ రోజు తింటే. కాకపోతే ఇగా అది కామన్ అయిపోయింది. అంతే అంటారా. ఉగాదికి ఎల్తున్నారా ఎలట్లేద మరి ఇంటికి. లెదు హాస్టల్ కి బ ఆహ్ బయటకి వెల్లదలుచుకోలేదు ఇగ. అవునా మరి బొబ్బట్లు మిస్ అయితారుగా. ఎవరో ఒకరు తీసుకొని వస్తారు కదండి.
అంతే అంటారా.
ఉమ్ ఎవరో ఒకరు తీసుకొని వస్తారు కుదిరితే షేర్ చేస్తారు లేదంటే లేదు. ఉహు హాస్టల్ లో చేయరా అండి. హాస్టల్ లో ఏముండదండి. మేమే చేసుకోవాలి. యాక్చువల్గా హాస్టల్లో పెడితే తింటాము లేదంటే లేదండి. అవునా. చేయడం వచ్చా అండి మరి మీకు బొబ్బట్లు. అవునా అయినా చేయడం రిస్క్ లేండి. ఉమ్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తీసుకురమ్మనండి. వాళ్ళు తీసుకొని వస్తే వెళ్ళి తీసుకోవాలి. ఆహ్. చూడాలి ఇప్పుడు ఏమైతదో ఇగ. మర్ మీరు తిన్నారా అండి మరి లేదంటే ఇప్పుడే స్టార్ట్ చేసారా తిన్నారా తిండి అంటున్నాను అన్నం దిన్నార ఉహ్మ్ ఇప్పుడె వంటౌతుంది మరి స్పెషల్ ఏందండి మరి స్పెషల్ స్పెషలేంటి అంటున్నాను ఇరోజు ఉపవాసం అండి పప్పుచారు ఉపవాసన్కి పప్పుచార ఉహ్మ్ అంటె మా నాన్నగారు ఉపవాసం సో అందరం ఉపవాసం ఉంటం హ్మ్ హ్మ్ కన్నాడిస్తా ఉంటద్ హాస్టల్లో
హ్మ్
హ్మ్ మీక్ వంటలొచ్చ అండి ఒచ్చండి వంటలు ఔన మీ దగ్గర దేవాలయాలు ఏమైన ఉన్నయా అండి ఇక్కడనా ఇక్కడ ఏమ్ అలా ఏమ్లేదు శివాలయం ఒకటి ఉంటది ఎల్లార మీరు ఎప్పుడో ఒక్ శివరాత్రికి పోయినా అంతే అండి ఇగ దాన్ తర్వత ఎప్పుడు పోలేదు అవునా పండగలక్ ఎల్తర వెళ్ళనండి ఎక్కువ నమ్మర్ కావచ్చ్ మీరు నమ్ముడ్ ఉంటయి గని ఆడికెళ్ళిన్ తర్వాత ఒకరమే వెళ్తామండి ఫ్రెండ్స్ అందరు కలిసి ఎళ్తే ఎళ్ళినట్టు ఉంటది ఒక్కరం బోయ్ తాడ్దాక ఎళ్ళి ఒక్కారి పోయచ్చుడు అది కష్టం లెండి ఆ అంతే దూరం ఉండదా అండి మీకు ఐన వాకబుల్ డిస్టెన్సే ఉంటదండి కాకపోతే ఇగ ఆటోలో ఎళ్తే బెటర్ ఇగ ఔనా ఇంక ఫేమస్ ఏమ్ లేవా అండ్ అక్కడ ఫేమస్ అంటె దగ్గర్లో ఏం లేవు దూరంలో టెంపుల్ ఉంటది టెంపుల్ పేరు గుడ అంత గుర్తుక్ లేద్
ఔనా
గణేష్ గడ్ర ఎల్లిన్రా అండి అక్కడ స్ గణేష్ ఆ వెళ్ళాం అండి మా ఫ్రెండ్ బర్డే ఉన్న రోజు ఆ ఇద్దర్ ఫ్రెండ్స్ బల్వంతంగ తిస్కపొయ్నరు ఔనా బాంధీ గదండి టెంపుల్ టెంపుల్ బావుందండి కానీ డ్రైవర్ నేనే కదండి
హయ్యో మీరేన
ఆ వాళ్ళిద్దరి నడ్పుడు మీద నమ్మకం లేదండి అవున్ ఎందుకు వాళ్ళ్ బా నడ్పరా అండి అంత మంచిగేమ్ అన్పియ్యద్ వాళ్ళు సడన్లో స్పీడ్ పోతా ఉంటరు సడన్ లో స్లో ఐతా ఉంటరు అది మనక్ కుద్రదండి నేను మీడియం రేంజ్ లో తీసుకెళ్తా ఫార్టీ ఫై లేదా ఫిఫ్టీ అదే మే స్పీడ్ మెయింటెయిన్ చేస్తుంటే ఎళ్తే బెటరు అవును మెల్లిగనే పోవాలండి ఎప్పుడ్ ఎట్లుంటద్ హ్మ్ అదే బెటరు
మరి ముగ్గురు కల్సి ఎళ్ళారా అండి ఒకటే బండి మీద
ఉమ్ ముగ్గురు కలిసి ఒకటే బండి మీదెళ్ళామండి వెళ్లి చ్ పోలీస్ లైన్ లేదండి హైవేనె ఉం టె ఇక్కడ జస్ట్ హైవే దిగంగనే టెంపుల్ ఉంటదండి
అవున ఈ మధ్య పోలీసులు వట్కుంటున్నారండి వెయ్యి రూపా వాళ్ళ్ ఫైన్ ఏత్తుండ్రు
ఔనా ఆ మాసైడ్ అయితే ముగ్గురెల్లర్ అండి ఇద్దరే ఉమ్ చూడాలిగ ఇప్పుడు ఏం లేదుగా ముగ్గురం ఒక్కొక్కర్ ఒక్కొక్క సైడ్ ఎళ్ళిపోయినరు
అయ్యో
అయ్యో మరి ఫోన్ అన్న చేస్కుంటున్నరా లేద అండి ఫోను ఎప్పుడో గుర్తొచ్చినప్పుడే ఇ ఫోన్ చేస్తరు వాళ్ళు నేన్ ఫోన్ చేస్తే ఫోన్ లేపరు అంటే మరి ఏమన్న జా ఉద్యోగం చేస్తున్నరా లేకపోతే ఉట్టిగనే ఎళ్ళార ఏ చెవి ఏదో ఏం చెప్పరండి వాళ్ళు ఏనా చెప్తే మళ్ళేమైన అనుకుంటారేమో అని ఏం చెప్పరు ఇగో మేం చెప్పడంలో ఏముందండి తె వాళ్ళేమో తెలీదు మరి రూమ్ లో ఒక్కాయన ఉంటడు అతని ఇగ రూమ్ లో లాకేస్కోనే ఉంటడు ఇరవై నాలుగంటల్ చదువుకుంటా ఉంటడు ఏం చేస్తున్నావ్ అంటే ఏం లేదు ఫోన్ మాట్లాడుతున్న అని చెప్తరు ఆయనకి చెప్పడం ఇష్టం లేదు కావొచ్చు హాట్స్పాట్ మీదేనా మీరె అన్ చేసుకుంట ట్లడ్తున్నా అని చెప్తడ్ నాకు
అవునా ఇంకేమ్
ఇంకేమన్నా చేస్తున్నడేమో ప్రిపేర్ అవుతున్న ప్రిపేర్ అయ్తున్నాడు
అ
ఉమ్ ఆ అదే చెప్పాను కదండి హండ్రెడ్ డేస్ ఇంకో అతను హాస్ స్టల్లో ఉన్న అతన్ ప్రిపేర్ అయితున్నాడు బయట అతన్ ఏం చెప్పడు
అవునా అంటె నెల్
తన్ ఎల్పోయ్నట్టున్నాడే మరి మీరైనా అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతున్నరా లేద వా ఏమంటారు వీక్ ఒక్కసార్ అన్న ఫోన్ చేస్తానండి అవునా నాక్ వీక్ ఒక్సారి గుర్తొచ్చినప్పుడు ఫోన్ చేస్తాను ఎవరన్న ఉండనని ఫోన్ చేసి మాట్లాడతాను అవునా అప్పుడైనా మరి మంచిగా మాట్లాడ్తరా అతన్నేం అడగద్దంటె సదువు గురించి అడగూడదు జాబ్ గురించి అడగకూడదు వేరేది ఏద్ అడ్గిన చెప్తడు ఆ ఇద్దర్ ఫ్రెండ్స్ అట్లనే ఉ చదువు గురించి అడిగితే నేనె నేన్ నేన్ చద్వలేదు అంటరు ఎగ్జామ్ గురించి అడిగితే నేన్ ఫెయిల్ ఐత అంటరు చదువు అ వాళ్ళు పాస్ అయిన కాదు ఫస్ట్ వస్తారు
ఉ హు
పాస్ అనే ఐడియానే లేదు ఆ పాస్ అనే ఐడియా ఉండే ఫస్ తెస్స డైరెక్ట్ మరి మీరు వాళ్ళని అడకుండా మీరు కూడా చదుకోవాలి తెల్వకున్న ఈ అది చాల చదవడంలో వీక్ అండి మనం
అ
అవునా ఏదో అట్లా అయిపోయింది అన్నిట్లో ఉండాలని ఏం లేద్లేండి మీకు ఏదన్న ఒకా కొత్త స్పెషల్ టాలెంట్ ఉంది ట్ బాగుందండి చెప్తే నాకు బాగుంది అనిపిస్తుంది ఉంటే బాగుండానిపిస్తుంది చూడాలి ఏమో ఏదో ఒక రోజు బయటికి వస్తది లె చూడాలి ఏదో ఒకటి
మ్ మరి ఇప్పుడు ఏం కూరండి
అండి ఎగ్ అన్నరు ఇగ పైకి ఒకోక ఫై టెన్ మినిట్స్ ఉండేసి ఇగ రూమ్ లకి యేళ్ళాలి ఇగ అవునా ఇంతకీ కూర ఒకటే కూరఅండి ఇంకేం వండరా కూరా పప్పు ఉంటదండి పప్పు సాంబార్ ఉంటది కావోచ్ రోజు ఉమ్ పప్పు సాంబార్ ఉంటది పెరుగుంటది అవునా ఉమ్ ఇప్పుడు గ్యాస్లు ఒస్తేలేవ్ అంటున్నారండి మరి ఎట్లా ఒండుతున్నారు మీ హాస్టల్లో డెక్సన్ అండి ఆహా వాళ్ళు అండి హాస్టల్ వాళ్ళు స్టీమ్ స్టీమ్ ఇష్
అవునా
తీంబియ్యం టేస్ట్ ఉండదు ఏముండదు తినాలి అయ్యో కష్టం అండి ఏం లేద్ లేండి ఇంకో మూడు ఇంకో నాలుగైదు మూడు నెలలు నాలుగైదు నెలలు ఉంటది ఇగ అంత లోపుల ఎదో ఒకటి ఉంటది తర్వాత చూడాలి ఇగ
ఉహుమ్
ఎటైం వరకు పెడతారండి మీకు మరి ఆ టూ థర్టీ దాకా పెడతారు మేము పైకి పోయినా ఉంటది అవునా ఒకరిద్దరు తెలుసు వాళ్ళ దగ్గరికి యేళ్ళేసి రైస్ అంటే వాళ్ళే తీసుకోనొస్తారు ఇగ అవునా చూడాలిగా సరే అండి మరి ఉంటున్నాను ఓకే ఓకే అండి మరి